హలో
హలో హాయ్ అండి
హాయ్ అండి బాన్నా
నా వాయిస్ వినిపిస్తుందా
ఆ వినిపిస్తుందండి
క్లియర్గా ఉందా
ఆ క్లియర్ గానే ఉంది
ఉమ్ బాగున్నారా
ఆ బాగుందన్నాంమండి మీరు
మీరందరు ఆ బాగున్నాను తిన్నారా
ఆ ఇంకా లేదండి ప్రస్తుతానికి అయితే వంట చేస్తున్నానం అండి
అవునా ఇంకా అవ్వలేదా
లేదండి అవ్వలేదు ట్వెల్వ్ థర్టీ కద ఇంక
ఆ అంటే మీరు ఎప్పటి త అప్పుడు వంట చేసుకుంటార
మార్నింగ్ టిఫిన్ మార్నింగ్ ఈ మ
ఆఫ్టర్ నూన్ అంటే ఇంగ ఆఫ్ర్నూన్ టైంలో చేసుకుంటారా
ఆ చేసుకుంట
ఉహు
అట్ల ఏం లేదు టైం ఉంటే చే కుంటమ్ అట్ల
అవునా
ఉ
కు పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా పి అండ్ పిల్లలు స్కూల్కి వెళ్తారు ఇగ మార్నింగ్ బాక్సెస్ పెట్టేస్తాను అనమాట అల మాకు అయిపోతుంది అనమాట లంచ్ కూడ అప్పటికే
మార్నింగే చేసేసుకుంట
అదే చేసేసుకుంటాం ఫైవ్ సిక్స్ సిక్స్ వరకు అయిపోతుంది అంత
ఉ
ఇంక కానీ మే ఆఫ్టర్నూన్ టైంలో కొన్ని రైస్ పెట్టుకుంటాము కర్రీస్ అవే పెట్టుకుంటాము
ఉ
ఈ రైస్ ఉన్నాయి అనుకో అల అప్పుడు కొంచెం పెట్టుకొని వేడిగా అప్పుడు మళ్ళీ చేసుకు కావాల్సిందిగ
హ
ఈవినింగ్లో స్నాక్స్ చేయాలి మళ్ళీ కొద్దిసేపు ఒక టూ అవర్స్ కూడ ఉండదు మళ్ళీ డిన్నర్ ప్రిపేర్ చేస్తూనే ఉం
అవునులేండి
అలా అవుతుంది మీ ఊర్లో ఏంటి స్పెషల్ అక్కడ అంటే ఫెస్టివల్స్ ఏమి ఎక్కువ బాగ చేస్తారు
ఇప్పుడైతే ఇక్కడ పీర్ల పండగ జరుగుతది మాకి
ఉ
పీర్ల పండగ బాగ జరుగుతది ఇప్పుడు ప్ర ప్రసంట్ అయితే అదే జరుగుతా ఉంది
అహా మా దగ్గర కూడ పీర్ల పండగ చేస్తారు కాకపోతే ఓకే ఆ అంతా పెద్దగ ముస్లిమ్స్ ఎక్కువ చేసుకుంటారు
ఉ
చేసుకోము చూడ్డానికి మాత్రం వెళ్తాము ఇంక అందులో అక్కడ అన్ని స్టాల్స్ పెడతారు కదా టాయ్స్ వి అవన్నీ ఇంకా మ పిల్లలకి అవి అంటే ఇంట్రే అనమాట ఇంక వాటి కోసం అన్నా వెళ్తాంనమాట ఇంకా చెప్పండి
ఇంకా మీకు అంటే ఇంకా ఏం లేవ మీరు షాపింగ్ కి ఎట్లా వెళ్తా ఉంటార
షాపింగ్కి వెళ్తూ ఉంటాము
ఉ
వెళ్తాం ఇక రెగ్యులర్ గా ఎప్పుడన్నా ఏమన్నా తినాలనిపించినప్పుడు కానీ వెళ్తాము ఇంకామైనా డ్రెస్సెస్కి పిల్లలకి కోసం వెళ్త ఉంటాము
మరి వంట ఏం చేసినారు
రోజు వంట ఏం చేస్తాను పప్పు గోంగూర పచ్చ డి చేసాను
హ్
మీరు ఏం ప్రిపేర్ చేస్తున్నారు
మేము పప్పు అన్నాం బెండకయ ఫ్రై
అవునా ఆహా మీ సైడ్ బాగా బెండకాయ ఫ్రై తింటారా
అట్ల ఏం లేదు ఏదో ఒక ఫ్రై చేస్తా హ్
చాలా మంది ఏంది ఇది కాల్ అప్పుడు అడిగితే ఎక్కువ బెండకాయ ఫ్రైయ అని చెప్పారు
అవునా అట్లేం లేదు దొండకాయ బెండకాయ ఏం ఉంటె అవి బిర్నిస చిక్కుడుకాయా మనకి ఏం అనుకూలంగా ఉంటే అవి తీసుకొని అస్త
మీ సైడ్ ఏవి ఎక్కువగా పంటలు పండిస్తారు
అంటే మాకు పంటల అంటే పండించేది ఏం లేదు ఆనంతపూర్ అనమాట
హ్ ఇంటో చెప్పకండి పేరు అక్కడ
హ్
మీరున్న ప్లేస్ నేమ్ చెప్పకండి
ఓకే ఆ
మీరు మీ సైడు అలా పండి ఏం పండిస్తారు ఎక్కువగా
కంది శనిక్కాయయ అట్లాంటివి వేస్తారు వేరూశనగా
ఆహా వేరుశేనగానే ఎక్కువ పంట ఉంటుంద అక్కడ అంటే విలేజ్లో ఉంటారా సిటీస్ లాగా ఉంటుందా మీరున్న ఏరియా
సిటీస్ లాగే
సిటీ లగె ఉంటుందా అయితే మీ మీరు కూడా ప్రతిదీ కొనాల్సిందే అయితే
ఆ ప్రతిదీ కొనుక్కోవాల్సిందే
కొన్ని ఇట్లా ఊర్లలో వాళ్ళకి ఏమవుతుందంటే వెజిటేబుల్స్ కొనాల్సిన అవసరం ఉండదు ఆల్మోస్ట్ కొన్ని తక్కువగా అయిపోతాయి కదా కొనాల్సిన అవస సిటీలో దొరికిపోతాయి అదే సిటీలో అయితే ప్రతిదీ కొనాల్సిందే
హ్
మేము కూడా సిటీస్ ఆ సిటీస్ మోడలే ఉంటుందన్నమా అట మేమున్న ఏరియా ఇంకా మొత్తం నేను కూడా ప్రతిది కొ స్సిందే కాకపోతే మాకు పొలాలు ఇక్కడే సిటీలోనే ఉన్నాయన్నమాట కొన్ని పడి అవును అయినా కూడా ఆ ప్లేస్ మేము వేరే వాళ్ళుకు పండించుకోవడానికి ఇచ్చాము అన్నమాట సో ఇంకా ఇంగ అవి మే మేము యూస్ చేసుకోం కదా ఇగ అట్లా మేము కూడా ప్రతిదీ కొనాల్సిందే
హ్
ఇప్పుడైతేగా ప్రతీది సరుకుల ధరలు ఏవైనా టు మచ్ ఆ రైట్స్ అయితే ఏవి హుమ్ చా సంపాదన ఎక్కువ ఉంటేనే ఇదవుతుంది గానీ ఎంత సరిపోనీ సంపాదన లేకుంటే ప్రాబ్లం అన్ని అన్ని సరుకులు ఎక్కువ ప్రతి ధరలు
ఒక్కరే తెచ్చి నలుగురిని చాకాలంటే కష్టం
అవును అలా ప్రాబ్లం అవుతుంది ఇంకా
ఇంకా మీరే చెప్పాలేమన్నా
మీరు ఇ వేసవి హాల్ హాలిడేస్ లో ఎక్కడికి వెళ్ళలేదా
లేదక్క ఎక్కడికి ఎళ్ళలేదు
వెళ్ళలేదా మేమ వెళ్ళాము ఎక్కడికే కెళ్ళామంటే తిరుపతికి వెళ్ళామండి తిరుపతికి వెళ్తే మాకు దర్శనం దర్శనమే కాలేదు అసల్కి
ఓ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ లో ఎక్కువ ఉంటారు కదా
ఆహా ఆహా ప్రతి సమ్మర్ ప్రతి సమ్మర్ అట్లాగే ఏమి ఉండదంట ఈ సమ్మరే టూ మచ్ గా ఉంది ఉందట అంటే ఏదో స్పెషల్ ఉందంట ఆ ఆ ప్లేస్లో అధిక చేస్
అధిక మాసం ఏమో వచ్చినట్టుంది అన్నారు
ఆ ఆ జనము అసలుకి కాల్ పెట్టడానికి కూడా లేరు కానీ ఇంక బయట నుంచే ది దీపం ముట్టిచ్చేసి వచ్చాము అట్లా ప్రాబ్లం అయ్యింది మాకు సో ఇంకా అక్కడ నుంచి ఏం చేసి చేసమంటే ఇగ చెన్నై బీచ్ చెన్నైకెళ్ళాము ఇక అక్కడ నుంచి వెళ్ళేసి అక్కడ మెరీనా బీచ్ ఉంది అక్కడికి ఎళ్ళేసి హుమ్ అక్కడకోసేపు ఉండేసి కొన్ని టెంపుల్స్ దారిలో చిన్న చిన్న మహాలింగేశ్వర్ టెంపుల్ అట్లాంటివి దర్శనం చేసుకుంటూ వచ్చేసాం అనమాట
అవున్ లేండి హు
బాగా ఎంజాయ్ చేసాం మేము అసలుకి అంటే అంత వాటర్లో ఆ ప్రతీదీ వాటర్లోనే ఎంజాయ్ చేసే చేసాం స్విమ్మింగ్ పూల్స్ అని అటు ఇటూ వాట్ పాల్స్ ఆల్మోస్ట్ ఇగ వాటర్లోనే ఎంజాయ్ చేసాం ఈసారి అయితే ఏ సమ్మరైనా ఇంట్లోనే ఉన్ ఉండేవాళ్ళం లే కానీ ఈ సమ్మరే కొద్దిగా ఎంజాయ్ చేసినట్టు అనిపించింది
ఉన్నయ్
అవును చాలా ఇంకా ఇప్పుడు కూడా ఇంకా ఎండగానే ఉంది ఎక్కడ వర్షాలు పడుతున్నాయి ఇంకా సమ్మర్ లాగానే అనిపియట్లేదా చాలా ఎండ ఉందండి ఇంకా ఇప్పుడు కూడా
అవునండి
అది వన్నీ ఎందుకు అంటే ఇట్లా సమ్రు సమ్మర్ ఇంకా ఉంది అట్లా ఎందుకంటే మనము పొల్యూషన్ మొత్తం పొల్యూషన్ ఎక్కువైపోతుంది కదా అట్లా సమ్మర్లో రావాల్సి మ్మ్ మ్మ్ అన్నీ నరుకుతూ ఉంటాం కదా నరుకుతున్నారు ఇంకా అట్లా పొల్యూషను అందుకే ఏ సీజన్ ఎన్ని ఎన్ని ఏం ఏ ఎన్ని నెలలు ఉండాలో అన్ని నెలలు ఉండి మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూయేషన్ అయితాయి అట్లా లేదు ఇప్పుడు వర్షాలు పడాల్సిన టైంలో ఎండలు ఎండల టైంలో ఆ అలా అయిపోయింది మొత్తం సార్ సమ్మర్ లాకే మొత్తం సమ్మర్ లాకే ఉంది మా పిల్లలకి కి సమ్మరోల్ సమ్మర్ వచ్చినప్పుడు పెడుతుంటి టూ టూ బాటిల్స్ ఇప్పుడు కూడా టూ టూ బాటిల్స్ పెట్ట పంపిస్తున్నాను నేనైతే
అవును వాళ్ళకి అయిపోతాయి త్వరగా
మ్మ్ వాటర్ కి ఇగ ప్రాబ్లం అవుతది కదా అక్కడ స్కూల్లో వాటర్ ఉంటాయి కానీ ఆ వాటర్ తాగితే మా పిల్లలకి కొంచెం ఇన్ఫెక్షన్లా పోతుందనమాట
జలుబు చేయడం మరి ఫీవరు అన్ని ఒకదానికొకటి
మ్మ్ మ్మ్ అలా వస్తూన్నాయనమాట అందుకు కానీ ఇంకా నేను టూ బాటిల్స్ పెట్టి పంపిస్తున్నాను అనమాట
మ్మ్
ఇంకా ఏం చేస్తుంటారు ఖాళీ సమయంలో ఇంట్లో
ఇంట్లో ఊరికనే ఉంటానండి
ఊరుకనే ఉంటున్నార
మ్మ్
అంటే వర్క్ అంత అయిపోయినంకా మొబైలా టీవీయా ఎక్కువగా మొబైలేనా అవును టీవీలు కూడా తగ్గిపోయినాయి చూడడం కదా మొబైల్స్ వచ్చినప్పటి నుంచి టీవీ నే చూసే వాళ్ళము ప్రతిది ఇప్పుడు మొబైల్స్ వచ్చినప్పుడు నుంచి అందరు అదా మొబైల్కే కనెక్ట్ అయిపోయినాం అందరం చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ల దగ్గర
అవునండి
మ్మ్ ఇంగా సండే వచ్చింది హాలిడే వచ్చిందంటే మా పిల్లల చేతిలోనే ల్యాప్టాప్లు ఫోన్లు మొత్తం అట్లా ఎంత చెప్పినా కూడా వినరు కూడా
మ్మ్
మ్మ్ ఇంకేంటి మూవీస్ రీసెంట్ గా ఏమన్నా చూసారా
రీసెంట్ గా అంటే ఏం చూడలేదండి చూడాల డౌన్లోడ్ చేసుకున్నాము
అవునా నేను రీసెంట్గా ఏం చూసాను తెలుసా సే సీరీస్ నేను ఎక్కువగా చూసాననమాట
హలో
సిరీస్ ఎక్కువ చూస్తా సిరీస్ ఆ సేవ్ ది టైగర్ చూసారా మీరు
ఇంకా లేదండి చూడలేదు చూడాలా
వన్ టూ సిరీస్ చూసారా పోనీ
లేద్
చూడలేదా నేను రీసెంట్ గా సిరీస్ చూసా చాల బాగుంది ఫుల్ కామెడీ ఊరికే ఇంట్లో మళ్ళీ ఎమోషనల్ అవన్నీ రొటీన్గా ఇంట్లో జిరిగేటివి మళ్ళీ సినిమాలో కట్టె దాకా మాట్లాడరా
హా
ఆ టెన్ మినిట్సే మాట్లాడుతున్నరు ఓకే ఓకే
హు
హెలో